పయడిార
బాగున్నానండి మీర ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఓకే ఇంకా ఈరోోజు నేను ఒక సాంప్రదాయమైన వంటల గురించి అంటే చిరుధాన్యా ఇల గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను
చెప్పండి
ఆ చాలా మంది పిల్లలు ఏంటంటే రాగులు అవి తినడానికి ఇష్టపడ్డరుారు కదా మీ పిల్లలకి ఇష్టమేనా అండి తింటారా
పిల్లలు ఇష్టపడట్లేదండి రాగులు రాగు రాగి సంగటి అట్లా ఇష్టపడట్లేదు కాకపోతే అయితే ఇంకా ఇప్పుడుప్పుడే అలవాటు చేస్తున్నానండి రాగి ఇడ్లీ రాగి దోశ అని
అవును నాకు ఇది నేను మా పిల్లలకి చిన్నప్పుడు అలవాటు చేశానండి అంటే ఎలాగా అంటంటి ఆ నేను డెలివరీ అయ్యాక మా అత్తయ్య చెప్పారనమాట వాళ్ళ సై అత్తయ్య వాళ్ళు ఇలా చేసేవాంట మా హస్బెండ్ కి మా వదినమ్మకి ఇలా చేసారంట లైక్ ఎలాగంట అంటే నైట్ నైట్ టైము రాగుల్ నానబెట్టే వాళ్ళండి
హ హ
పిల్లలకి సిక్స్త్ మంత్ అంటే అన్నప్రాశన అయ్య కా మనం ఏం చేయాలంటే ఈ రాగుల్ని నానబెట్టే రాగుల్ని పొద్దున్నే మిక్సీ పట్టాలన్నమాట కొంచెం వాటర్ వేసి పడితే అందులో నుంచి మనం ఒక ఒక వైట్ క్లాత్ లో తీరగట్టాలన్నమాట పిండితే అందులోంచి పాలు వస్త యి రాగి పాలు అంటారు వాటిని
అదే అదే అవును
ఈ రాగిపాలని ఈ పిట్టు కూడా మన ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం లే మనం ఏదైనా స్వీట్ గాని బిస్కెట్స్ కానీ ఇలా చేసుకోవచ్చు లేదు అంటే ఇంకా మనం పల్లెటూర్లలో అయితే వాళ్ళు ఆవులకు గేదెలకు ఇట్ల వేసేయాలన్నమాట సో మనకి వీటికి విటి ద్వారా వచ్చిన పాలను ఏం చేసే వాళ్ళంటే ఆ ఇట్లా సంగటి లాగా అదే స్టవ్ మీద పెట్టీ ఉడికించేవాల్లన్నమాట ఇంకొంచెం వాటర్ వేసి ఉడికిస్తే అది చిన్న ముద ద్దలాగా అయ్యేదనమాట రాగి ముద్దలాగా
ఉమ్ హు ఆ పాలనీ అవి తీసిన పాలనీ వడగట్టి తీసిన పాల నుండండి
తీసిన పాలని ఉడికించాలన్నమాట ఉడికిస్తే మనకి సేర్లాక్ ఎలా తదో సేమ్ అలాగే అవుతది అందులో మనం కొంచెం బెల్లం వేయ్యొచ్చు బెల్లం కానీ ఆ పేరు ఏదో ఉంటదండి ఇంకా ఉమ్ ఏదో అంటారు అది కూడా బెల్లం సైడ్ లాంటిదే సో అదే ఏశా అది కూడా వేస్తారనమాట చక్కెర వేయ్యకూడదు అంటే చిన్నపిల్లలు కదా చక్కర అలవాటు చేయకపోవడమే బెటర్ ఉమ్ సో ఇంకా బెల్లం లాంటిది వేసేసి కలుపుతారు అది కొంచెం స్వీ కొంచెం సాల్ట్ వేస్తేయొచ్చు లేకపోతే వేయ్యకుంటనే బెటర్ సో ఇవన్నీ వేసి ఉమ్ సర్లాక్ బదులు ఇది పెట్టే వాళ్ళం అనమాట
అవునండి చాలా హెల్తీ ఫుడ్ కదా అట్లా అవును
పెట్టాను మా పిల్లలకి ఇంకా ఆఫ్టర్నూన్ కి నైట్ కొస్తే ఆ ఇది ఉంటది కదా ఉగ్గు చేసి పెట్టేదని అనమాట
ఉమ్ హు
ఈ సిరిధాన్యాలు అంటే లైక్ అన్ని క పప్పులన్నీ బియ్యము ఇంకా అన్ని కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇలా అన్ని ఉమ్ బియ్యం ఇలా అన్ని వేసి పౌడర్ లాగా చేసేసి ఇంక అన్నం ఉడికిచ్చినట్లే ఉప్మా లాగా చేసి పెట్ ట్టేసేదాన్ని అది కూడా చక్కగా తినేవాళ్ళు కొంచెం చింతకాయ తొక్కు నెయ్యి వేసి
ఉమ్ ఉమ్ ఉమ్
కొంచెం బలం కూడా ఈ సర్లాక్ వీటిలో ఏం బలం ఉంటదండి
అవునండి అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కదండి అది పెట్టకపోవడమే బెటర్ అంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ కూడా
అవును నా టైం కి బానే మా అత్తయ్య అమ్మ ఇద్దరు అన్ని ఇట్లా టిప్స్ చెప్పేవాళ్ళ అనమాట ఇలా పెట్టండి ఇంటి పక్కన ఆంటీస్ ఇట్లా ఉంటార్
అవునవును
ఉమ్ ఇంకా మీకు తెలిసిన హెల్దీ ఫుడ్ ఐట్ ఐటమ్స్ ఏమి ఉన్నాయండి
హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇంకా నేనైతే ప్రజెంట్ ట్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ తో లడ్డు చేసి పెడుతున్నానండి పిల్లలు ఒక్కొక్క ఐటం ని సప్ పరేట్గా తినాలన్నా ఇష్టపడట్లేదు అస్సలు పిల్లలు
అవునవును కరెక్టే
ఆ ఇంకా అట్లా వాళ్ళను వా అన్ని రకాల డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ అన్ని నట్స్ అన్ని మంచిగా కడిగేసి ఆరబెట్టేస్తున్నాను గీ వేసే సి డ్రై రోస్ట్ చేసేసి
ఉహూ
మిక్సికి వేస్తున్నానింక కొంచం మరీ పౌడర్ లాగా కాకుండా కొంచం అండి బరకగా బర-బరక్ క్కగా చేసేసి ఇంకా మనము బెల్లం యాడ్ చేసేసి ఉమ్ ఉమ్ ఉమ్ అట్లా పెడ్ న్నానండిడ్రై ఫ్రూ
వేసి
ఆ ఉండలు చేసేసుకొని అవునండి ఇంకా సున్నుండలు నీ అవి కూడా కొంచెం హెల్దీనే కదా మినపప్పు
అవును నేను చేస్తాను అవునండి
అదే
నేను బయోటిన్ లడ్డాని ఇప్పుడు మీరు చెప్పినవే వేసి అన్ని ఆ మధ్య చేశాను ఇంకా మళ్ళీ మర్చిపోయి అసలు చేయట్లే వీళ్లు సరిగ్గా తినట్లేదు ఇంకా ఒక్కొక్కసారి ఓపికుంటేనేమో లడ్డు లాగా చూడుతున్నాను లేకపోతే అట్లా పౌడర్ లాగా తినేసేదాన్ని అన్నమాట హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇలా బాగుంటది కదా అని అవిసగింజలు నువ్వులు
అవునండి నేను అంతే అండి అన్నీ యాడ్ చేసిస్తున్నాను ఇంకా పి మా పిల్లలు ఏంటంటే అండి అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకటి కొన్ని ఇష్టంగా తింటారు కానీ కొన్ని తినట్లేదు ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదా ఇవి గాని ఇంకా కొన్ని అవి వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి గింజల్ సీడ్స్ అవన్నీ తినట్లేదు అనేసి ఇలా ప్లాన్ చేశానండి పిల్లల కోసము అయితే ఇప్పుడు కొంచెం తింటున్నారు డైలీ ఒక
ఉమ్
ఒక టెన్ డేస్ కి సరిపడా చేసుసుకుంటే అవునండి కొంచెం పిల్లల్ని ఇప్పుడు చే ఇవన్నీ వై వైరస్లు వీటి కొంచెం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అవును ఇమ్యూనిటీ కూడా ఉండాలి కదా వాళ్ళకి
ఉ అవునండి ఆ హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ ఖర్చు పెట్టే కంటే అదేదో హెల్దీ ఫుడ్ మీద ఇంట్లోనే ఖర్చు పెట్టుకుంటే మనకు పిల్లలు సఫర్ అవ్వకుండా మనం వాళ్ళంనీ సఫర్ అవ్వకుండా అయినా ఉండొచ్చు
అవునండి అవును హాస్పిటల్ మాకు అలానే అనిపించింది హాస్ప హస్పిటన్ని ఇన్ని వేలు ఖర్చు చేస్తున్నాము దేదో ఇంట్లోనే పిల్లలకి కరెక్ట్ గా తీసుకుంటే తినడానికి ఇస్ ఇష్టపడలేదండి చిన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉన్నారు కొంచెం ఒక వయాస్ పెరుగుతుంటే కొంత అవగాహన వస్తుంది వాళ్ళకు తినాలని కాని చిన్నప్పుడు అసలే ఏం తినే వాళ్ళు కాదు
ఆ రాను రాను అన్ని వాళ్ళే తెలుసుకుంటారండి కొంచెం ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అంటే కొన్ని కొన్నిసార్లు సోషల్ మీడియా బ్యాడ్ చేస్తుంది అనుకుంటామని కొన్ని కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అంటే మనం దాన్ని యూజ్ చేసే
దాన్ని బట్టి ఆధారపడి ఉంటది ఇంకా
అవునండి
అందుకే అండి ఇగా కొంచెం డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వడము పిల్లల కి మిల్క్ కొన్ని ఈ డ్రై ఫ్రూట్స్ తో లడ్డూ కొంచెం బాక్స్ లోకి స్నాక్స్ కి మాత్రం ఫ్రూట్స్యే అండి ఇంకా ఎట్టి పరిస్థితిలో
ఆ బెటర్ మా చాలా మంచిది మజ్జిక్కూడా ఇస్తూ ఉండండి డే టైమ్ లో కర్డ్ నే మజ్జికా వీలైనప్పుడు, అంటే నైట్స్ అవాయిడ్ చేయమంటారు కదా
ఆ గొంతు పట్
పట్టేస్ ఆ ఆ అంటే కొంచెం చలవ కదా జలుబు అయ్యే అవకాశాలున్నయ్ మో అయ్యే అవకాశాలు తలు ఎక్కువుంటాయని అండ్ నైట్ టైం తింటే మలబద్ధకం కూడా వస్తదని ఎదో అంటారండి సరిగ్గా ఐడియా లేదు నాకు ఎందు కో గాని నైట్ టైం తినొద్దంటారు బట్ పగలు
అవును అవును ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా ఇంకా మజ్జిగలు లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి పిల్లలకి అవును
ఆ సబ్జా సబ్జా చాలా చలవండి చియా సీడ్స్
అదే
ఇంకా ఇప్పుడు అగరగర్ అని వస్తది కదండి, అది వైట్ గా ఉంటది
ఉమ్ అది ఐడియా లేదండి నాకు కానీ ఇవి సబ్జా చియా సీడ్స్ అయితే తెలుసు పిల్లలు మా పెద్దబ్బాయి వాటర్ బాటిల్లో కొన్ని చి అవి సబ్జా సీడ్స్ కడిగేసి వాటర్ బాటిల్ల్లో వేసుకొని వెళ్తా డు పెద్ద అబ్బాయి, కానీ చిన్నబ్
ఓ సూపర్ ఓ ఒ కొంతమంది భయపడతారు అవి చూడగానే అవి ఏదోలా ఉన్నాయని
ఆ జిగురు జిగురుగా అనిపిస్తే చిన్నబ్బాయి ఇష్టపడడు కాకపోతే సమ్మర్ కి చాలా బెటర్ కదండి ఆ సేమియ పాయసంలో కొన్ని యా చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడే అలవాటు చే తున్నాను అవి కూడా మీరు ఎలా చేస్తారు సగ్గు బియ్యం
సగ్గుబియ్యం ముందు నానబెట్టుకుంటానండి నేను కాసేపు
ఉమ్ ఊ ఉ
తర్వాత ఇంకా అవి డైరెక్ట్ గా ఉడికేస్తాను, ఉడికేసేసి ఆ ముందు చక్కెర కావాలంటే చక్కెర లేదంటే బెల్లం కావాలంటే బెల్లం ముందే కలిపేసుకున్ టానమాట అందులోనే ఆల్రెడీ పాల్ కాగబెట్ కున్న పాలు ఇది చల్లగాయ్యాక ఇందులో ఎత్తి పోసుకొని, అప్పుడు తెగ్ మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకపె పెడతాన
ఉహూ
ఇంకా అప్పుడు విరిగిపోకుండా ఆ
అవునండి ఫస్ట్ బెల్లం యాడ్ చేస్తే ఇరిగిపోతాయి కదా
విరిగిపోతాయి ఆ అది అందుకోసం అని ఇంకా అలా ఆ మనం ఏ పాయస చేసినా బెల్లం యూజ్ చేస్తే ఖచ్చితంగా పాలేసే పని అవుతే నెక్స్ట్ ఈ కొంచెం చల్లారాక వేయడమే బెటర్ ముందు ఇవన్నీ వేసేసుకొని తర్వాత పాలు వేసుకోవాలి, అది కూడా అవి చల్లారాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేసు
అవునండి ఇదొకటి నాకు ఒకసారి చెప్తారా ది సేమియా పాయసం సగ్గుబియ్యం పాయసము గట్టి పడకుండా లిక్విడ్ గానే ఉండాలంటే ఎలా
అది నాకు తెలీదండి నేను ఇంకా అది కొంచెం గట్టిగా అయినప్పుడల్లా నేను ఇంకా అందులో పాలు వేస్తా ఉంటా టిప్పు నాకు తెలీయదిది అంటే ఇంకా నో ఆప్షన్ ఇప్పుడుకైతే ఏం తెలీదు ఇష్టం అంత దగ్గరకోత్తె తినబుద్ది కాదు నిజ
అవును అవునండి లిక్విడ్ గా ఉండాలం ట్రై చేస్తా అంటే చల్లపాలు యాడ్ చేయాలనో ఏదో అంటారు కదా లాస్ట్ కి పాలు మరిగించి మనం పక్కన పెట్టేసుకున్నాక ఆ తర్వాత చల్లగా ఉంటాయి కదా పాలు చల్ల పాలు యాడ్ చేసు
అలా అంటున్నదా అవునవును అవునవున అవును కరెక్ట్ అమ్మాయిలాగా చేసేవాళ్ళు ఇంకా మళ్ళీ బాయిల్ చేయొద్దు ఇంక ఇవి వేసాక అవునవును కరెక్టే గుర్తొచ్చింది
ఎంతైనా ఆ టేస్ట్ వేరు అసలు లి క్విడ్ గా ఉంటాయి సేమియా పాయసం సగ్గు పాయసం సగ్గుబియ్యం పాయసం అది గట్టిగా చల్లగా అయ్యే కొద్ది ముద్దగా అయి గట్టిగా అవుతుంటే మంచి
ఆ ఆ ఈ ఎండాకాలం వస్తే ఎక్కువ సగ్గుబియ్యం పాయసము ఈ సబ్జా సీడ్స్ లలో లెమన్ వేసుకొని బాటిల్లో కూడా అవే క్యారీ చేస్తుంటారండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళం
అవును అవునండి అవును సగ్గు బియ్యం కూడా చాలా చలువనా అండి
అవును చాలా చాలా చలవండి
అవునా నాకు తెలీదు కాకపోతే నేను సేమియా పాయసంలో యాడ్ చేస్తా ఉంటా
ఆ అలా అయినా చేయొచ్చు ఉట్టి సగ్గుబియ్యం పాయసమైనా చేసుకోండి అసలు మీరు వదలరు ఇంక ఒకసారి అలవాటు అయితే సగ్గుబియ్యం పాయసం అంత బాగుంటది అందులోనే మీరు చెనగ పప్పులు కూడా వేసుకోవచ్చు బాగుంటది చెనగపప్పులు నానబెట్టేసి ఆ ఈ పాయసం వేసి ఉడికేస్తారనమాట సగ్గుబియ్యంతో పాటే ఉడికేస్తారనమాట
ఆహా
ఇంకా సేమ్ ఇంకా సేమ్ ఆ పాయసం చేసుకున్నట్టే సరే అండి
ఓకే ఓకే అండి
ఉమ్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ
కాల్ కట్ అవ్
అవునండి నేను అదే ట్రై చేస్తున్నా